నవీన్
చెప్పండి
సిస్టర్ మ్యారేజ్ ఎప్పుడు
మా సిస్టర్ మ్యారేజ ఎల్లుండి సిక్స్ ఎయిట్కి
మార్నింగా
ఆ మార్నింగ్ అండి
ఆ రోజే ఆ రోజే రిసెప్షన్ ఆ రోజే మ్యారేజ్ అనుకొంట
ఆ అవునవును మార్నింగ్, మార్నింగ్ సెవెన్ కనుకుంటా. మ్యారేజ్
మమ్మల్ని గుడా పిలిచారు గదా రాకుండుంటామా!
ఏ రావాలి, రావాలండి మీరు కన్ఫామ్ రావాలి. మీరు రాకపోతే ఎట్లా?
అవున్ మరి ఎ ఎంతైనా మా ఆడ బిడ్డ గదా!
అవునవును రావాలి మీరే అంటే పెద్దవాళ్ళు గదా
పెద్దవాళ్ల మని ఏం లేదు, మా మ్యారేజ్ కి వాళ్ల ఇగ మా ఆయన వాళ్ళ అన్న అయితాడు కాబట్టి, మా మ్యారేజ్కి ఆమె దగ్గరుండి. చూసుకున్నది. వచ్చింది కాబట్టి మనం కూడా చేయ్యాలి కదా! దగ్గరుండి.
అవునవునవును
మరి మీరంతా రడయిందా ప్లానింగ్ మొత్తం అయిపోయిందా పనులన్నీ
అయిపోయింది అయిపోయిందండి
మీ సిస్టర్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వట్లేరా మీరు
ఇదదే ప్లాను, అనుకుంటున్నా ఏ ఏమిసే బాగుంటది జెప్పండి.
ఆమెకు మా తమ్ముడు ఇచ్చిండు అనే ఆ ఎట్లాంటే, చాలా రోజులుగా ఆమె ఉన్నంత వరకు ఆమెకు జ్ఞాపక. కంగా ఉండే వస్తువు ఇవ్వాలి
అంతేనా
అవును మరి
ఏమి సే బాగుంటదండి
ఆమెకు తమ్ముడు తమ్ముడో అన్నో లేడు అనే ఫీలింగ్ కాకుండా, ఉండడానికి మంచి గిఫ్ట్ ఉంటే ఇస్తే బావుంటది.
అదే అదే నేను గుడా అదే అనుకుంటున్నా అద్ ప్లాన్ లో ఉన్నా మీ సజెషన్స్ కావాలండి మాకు, ఎంతైనా పెద్దవాళ్ళు అన్ని.
ఏంటి మరి నవీన్ డ్రెస్ కొన్నారా మరి మరి మీరు డ్రెస్ గి ట్లా అందరు మీరంతా తీసుకున్నారా అంటున్న
తెలుగోళ్ళ మీరు
మాకేమండి మే అదే వేసుకుంటా
ఊ ఏమైంది
ఇంకెట్లా మరి పెళ్లి కూతురి ఎట్లా రెడవుతుంది మంచిగానే ఉన్నదామె
ఆ బాగానే ఉన్నరు అందరు
లాస్ట్ మ్యారేజ్ ఇగా లాస్ట్
అవునవును
లాస్ట్ మ్యారేజ్ కొంచెం ఎంజాయ్ చేయాలండి
ఎంజాయ్ గుడా జేయాలి
ఆ ఆ బాగా ఉంటది కదా డెఫినెట్లీ
నా
తిన్నారాండి
ఆ తిన్నం
ఆహా ఏం చేస్తుర్రు మరి ఇంకా మీ ఎటైనా ప్లాన్స్ ఉన్నాయా మీ
ప్లాన్స్ రేపు మహాబాద్ వెళ్ళాల అనుకుంటాన మీరు వస్తారా
ఎందుకు
కొన్ని సామాన్లు ఉన్నాయి అట్లాగే మీ సిస్టర్ కి ఒక గిఫ్ట్ తేవాలనుకుంటున్నా
ఆహ అదే అదే నేను కూడా గిఫ్ట్ కి రావాలండి అది ఏమి ఇస్తే బాగుంటదని
అది ఏమి ఇస్తే బాగుంటదో మీరు ఆలోచించుకోవాలి మేమైతే ఒక చీరనో ఏదో ఒక గిఫ్ట్ మేము కొనిపిస్తాం
ఆహా చీర ఇస్తున్నారా మంచిదేగ
ఓకే నవీన్
సరే సరే అండి
అ